ఆ అన్చె బ్రో
ఎంచెప్పలక్క
ఎం లేదు రా
తిన్నరా
తిన్నం
పని తీరిందా
తిరింది
ఏం వండుకున్నవు
గంగావయిల్ కూర పప్పు వేసినా
గంగ వాఇల్ కూర పప్పు వేసినవ
ఆ
అయ్యో ఇవల సండే కద బావ చికెన్ తెలే
ఏ చికెన్ మొన్న సండే తెచ్ తినే అసలు ఈగ వాళ్ళు పోరాగలు ఇగ అందరు తిని వత్తరు మన ఇంట్లెకే ఇగ వీళ్ళు అన్నంగా అన్నం తిందాం అనె వరకు ఆక ఆట మొదలు పెట్టే వరకు ఆ ఆట మీద పడి అన్నం తింటలేరు వండింది అంతా అట్నే ఉంటాంది.
అయ్యో
బావా పుంగి గో అప్ పొద్దున తిన్నాడు నీస్కోరా అయినప్పుడు మధ్యాహ్నం తింటాడు సాయంత్రం తింటె తింట డు ఎప్పుడు ఇక అంత మాత్రం దానికి మనం ఎందుకు తెచ్చు వాలనె ఇగ ఇసారి ఏం అవుత్ద్ తీయనన్న
ఆహ హు
తేలే ఈగ
తెలేదా
తెలె
గంగవాల్ కూడా పప్ పప్పేసిన
గంగవాల్ కూర పప్పు
తిన్నార మరి పిల్లలు
తిన్నారు
తిన్నారా
తిన్నారు ఆటకు వాయిన్లు
ఎక్కడికి పోయిన్లు ఎండలు బాగా కొడుతున్నాయి
ఏ చెట్టు కిందికే పోయిన్లు
చెట్టు కిందికి పోయింన్ల నా పెద్దమ్మ మాట్లాడత లేద నీతోని ఇక
మాట్లాడదులే నాతో నాతోనే ఎం అవసరంరా ఆమెకు
అంతేనా
ఆ
అయ్యో
ఆ చాలా అవసరమా అనయిపో అనయిపో ఆ ఏం అవసరం అవసరం లే మంచుగుంటే లోపల ఒక్కటి పెట్టుకొని బయటకొక్కటి ఉంటే ఎట్టుంటా
ఏ అది కూడా నిజమే అదే కనబడతలేదు మరి పొద్దున్నానికి ఇంటికాడ కనబడతలేదు కదా
సుజాత అంటీ సుజాత అంటోళ్ళింటికి
ఎందుకు మ ఇంటి దగ్గర వేసి ఉన్నదా
ఆ పంది ఇరు తాందిీ బ ట్టలు పిండుకుంటాంది పనిచేస్తుంది ప పోయి తానే చెప్తాంది పొతాంది పంటంది వస్తుంది నాలుగైదు గంటల వరకు
అవునా
ఏ బాబాయికి టిఫిన్ పెడతాంది టిఫిన్ పెళ్తే ఆన్న తి ట్టాండు మధ్యాహ్నం మధ అదే అదే
మధ్యాహ్నం అత్తలడి గి ఎండకు చెప్పులు వేసుకోకుండా నడుస్తాడు కదా పెద్దబాబు
ఆ
అందుకే బాక్స్ పెడతాంది కావచ్చు
అలగానే ఇగ తరే రాకపోతే ఇగ ఈమె పోయి అక్కడుంటాంది మొన్న ఆటోల అయితుంది ఉండబట్టి
అంతేనా అయితే నిన్న చిన మామ అచ్చి అడుగు దాంది మా కోడలు ఇంటి దగ్గర లేదు నిన్న కోల్కాకర్లపల్లి వెళ్లే గదా వీళ్ళతోని పోయిందా బిడ్డ అని అడుగుతాంది హుమ్మ్ అంటే లేదు మమ్ మా నాగయితే నడిపాక్కును పెద్దక్క వీళ్ళిద్దరూ మరి పెద్ ద్దమ కనబడలే అని నేనన్న మ్మ్ అంటే నాకు తెలవదు నేను అందుకే నిన్ను అడుగుతున్నా లేదా అక్క పెద్దమ్మ అని
పోయింది పోతాంది పోతాంది అలా ఏసి పెడితే మంచిగా పడు ఉంటాంది ఏసీలో ఉంటాంది వస్తాంది
వాళ్ళిద్దరూ మంచిగానే క్లోజా
లోసే ఝాన్సీ కి జబ్బేనే
ఇదేనా
ఆమ్ క్లోజ్లేం లేవ్ పోతాందా
వాళ్ల కోడళ్ళు ఉండల్
లొల్లి పెట్టుకున్నా ఏం చేసినా ఈడుకొచ్చి సలహాలు అడగరా
ఆ
ఆ సలహాలు అడిగితే ఇట్లా అట్లా అని చెప్తారు
ఉహూమ్
చెప్తుతే ఇగ ఎం చే వత్తదా ఏంటి ఓ ఇగ
వాళ్ల కోడలు వత్తాందా మరి
ఎడ పోరు
మనాల్ శ్వేత ఆంట్ ఆ ఆ
చేతండ్రులో కూడా ముక్కులు కుట్టించినప్పుడు చీర కుట్టించినప్పుడు అచ్చింది
ఎప్పుడు కుట్టటించిల్లు
మొన్న
నేను ఆడిపోనప్పుడా
ఆ ఆ
స్కూల్ కి పోయినప్పుడా
ఆ
ఇద్దరూ కుట్టిచ్చిల్ల
ఇద్దరు ఎ అ పొ అ పెద్ద పిల్లకు ఫస్టే కుట్టిచుండ్రు
అందుకనే ఫస్ ఎట్ట కుట్టిచ్చిలా
టీచర్ గ్రాండ్ గానే చేసిండ్రు అప్పుడు పుట్టినరోజు కేక్ కట్ చేసిండ్రు కుట్టిచ్చిర్రు టీచర్లు
ఆ చిన్నామెగా ఇప్పుడు పుట్ కుట్టించింది
చిన్నామెకు కుట్టించిండ్రు
చిన్నఆగు
కుట్టితే పిల్స్ ఇచ్చిండ్రా
ఆ
ఎప్పుడు చూచిండ్రు మన జ్యోతినిబట్టి అత్తా చెవులు కుట్టితాను. రండి అని అన్నది ఏన్నా పే చూసి ఆ రోజు నేను ఉన్న కదా హాం అ సవి సవి స పోలేదు ఆ పొద్దున్నే రా అన్టాంది సరే అంటే అండి నేన్
ఎందుకో నీతో మాట్లాడతలేద అస్
మాట్లాడత్ తూ మాగా కానీ మీయ్య కొద్దిగా తగ్గుతంది ఆ
అప్పుడు ఏదైనా మంచినే మాట్లాడేది కదా
ఆ తగ్గుతాంది.
పోయిరావా మరి
పోయినా పోయినా ఆ చూసినా కొంద్రు గొలుసులిగా పెట్టినా ఇంతతిన్నా వచ్చిన
పిన్ని ఈట్లా అందరు పోయిల
మాతో చెప్పలే అదే మాతో జెప్పలేదు ఏంటంటే చెప్పలేదంటే అప్పుడు అంటంది కదా మాతోచెప్పురా అంటంది నేను ఎందుకు చెప్తా అంటే ఆంటి ఫోన్ చేసింది చెప్పు
ఆమె చెప్పాలి కదా ఇప్పుడు ఆహా మీరందరూ ఆడ కూర్చున్నప్పుడు అయ్యో మమత ఇప్ప్ అప్పుడప్పుడు పిలుత్తది కదనే నాకు చెప్పలేదు చెప్తే అయిపోగా
ఇగ మానస పేరు పిలిచి చెప్పింది.
చెప్పిందా మల్ల
అ ఆ మానాస వచ్చింది చూసీ చూసి చెప్పింది ఇంటికొచ్చి
మానస పిన్నిక మానస పిన్ని క్లోజ్ ఏనా
ఆంటీ ఆ
ఇందేనా
ఆ చెప్పింది చెప్పిన తర్వాత మళ్ళా ఏం చేసింరూ మ్మ్ నాకు ఫోన్ చేసింది ఏం అయింది రా బుజ్జి ప మూడ అవుతుంది ఏం అయ్యింది రా బుజ్జి ఇంకా పాస్తూరు లేదు అత్తలేరు అని చేస్ చెల్లి
మ్మ్ ఆ
శత్తే ఆగరాదు ఆంటీ ఎండ గొట్టవట్టే తర్వాత వత్తవా అని నేను అన్నా
ఆ
ఏ అయి అంట్లా కూర్చుకొని బోలు దోముకోని ఆ అన్నీ చేసుకొనిన్ చేవేడం
హూ హుమ్ ఏ టైం సాయంత్రమేనా కుట్టిచ్చింది
అయే పొద్దునే పదకొండు గంటల వరకు నేను సాయంత్రం పోయినా
న్ సాయంత్రం పోయి
సాయంత్రం పోోత్ తే ఇగా తినువాన్నది తిన్న తరువాత రూపాయి చేతులా పెట్టి ఇద సపుడ కి వచ్చిన ఇగ పిన్ని అన్నే ఉండది
ఆహా
ఏదో విజయ ఆంటీ జె పిన్ని గసి ఇలా అంటే వీళ్ళు నలుగురు ఏం చెత్తారు మంచిగా తగుతాను రా విజయ పిన్ని
ఆ
విజయ ఆంటీ
ఎ విజయ ఆంటీ అంటే వాళ్ళ కొడుకు హ్యాండీక్యాప్డ్
ఆ
ఆ
ఆమె ఎం ప్పు ఆమె ఆమెతో పనిచస్తది ఒక ఆమె స్కూటీ మీద పోత లంబడా ఆమె వాళ్ళ బిడ్డ దించి వస్తది
పక్క తెలుగుదు నా
సూచె ఉంట ఆ గానే ఆ వచ్చింది వచ్చిన వాళ్ళు గరి బ్యాంక్ వస్తు సైడ్ ఉంటరు
ఇ బ్యాంకు సైడ్ ఉంటరా
అందరూ దోస్తులు
మీరు అందరూ దోస్తలా ఆహ్ హహ
అయిదు అయితే ఇగా మూడు బీర్లు తెచ్చింది నాలుగు కటువల పూరేసుకొనిచ్చింది తీసుకోన్లే అంటాంది అంటే ఆ ఆ నువ్వు కూడా వెయ్య రాదు బుజ్జి అంటాంది అంటే నేనన్నా కదా తాగినోన్ని చూస్తే నువ్వు ఊరువయా ఇక నేను తాగుతానా అని నేనన్నా స్ప్రైట్ తెచ్చిండు స్పైట్ తెచ్చి వాళ్ళ కోడలకింత నాకింత ఆ శీలా భాయి బిడ్డకింత పోసింది పోసినంక వీళ్ళు పాతదయింది అని చెప్పి తరు గ్లాసులో పోసింది జే తినేకి జింది ఆ ఇల్లు నలుగురిదా ఐదుగురిదా కూర పెట్టుకోని తినుకుంట తాగుతారు ఇగ ఇగ నేను దవ ద ఇబ్బుడు తిన్న కదా, అబ్బుడు తిని. ఆ వంద రూపాయలు చేతిలో పెట్టి అలా కదా పోతానా అంటె అని నేనన్నా
అహా అందుకే నేను తొందరగా వచ్చేసి తవయా
ఆ అంటే అయిపోతు వత్తన్నావా అంటే నేను అన్ తిన్నా కదా నేను తాగేదాన్న మీరు ఇట్ల ఇసువంటి ప్రోగ్రామ్ పెట్టుకుంటే నాకు సపడక అన్నం అయితే నేను తిని సప్పలేక రాకపోదు నాకు ఇంత టైం అయిందని నేను అన్నా
ఆ
అంటే సప్పుడు చేత్తలేదు ఉ జేపీని మంచునా తాగుతా
ఏ అందుకే పోతాంద ఎంది రోజు
ఉ
అందుకే రోజు పోతాంద
వాళ్ళు ఏం చేసినా ఎంత తిన్న తింటరు
వామ్మో ఇంగేమనది ఇగ
అదే
చూశిల్లా పచ్చడ కలిపినావా అక్కా
జర పచ్చడి కలిపినా ఇంత తీసిన
తిసినావా ఉప్పు ఓకేనా
ఓకే
ఎన్ని కలిపిల్లు ఉప్పు ప్యాకిట్లు
కిలనారా
కిలోన్నార కల్ పిల్ల బరాబర్ సారిపోత
ప్యాకిటా
ఉప్పు ఉప్పు
ఉప్పా కిలో తెచ్చిన ఆ కీలోకు అం అంటే హాఫ్ కేజీకు కొద్దిగ ఎక్కువ కలిపినం గంతే
కేజీ కొంచెం ఎక్కువ కలిపిల్ గంతే కలిపిల్ల
ఆ
అయ్యో
గింతంతా వేడిగయింది బాగా ఏం సప్పగలేదులే
సరేఅక్క
ఆ సరేర